హలో.
హలో.
ఆహ్.
ఇందాకా నువ్వు కట్ చేసావు గదా నేను కట్ చేయలే. ఫోన్ అట్లే పక్కన పెట్టేసి అవి తోమేసుకున్నాక చూస్తే. అందుకని కలవల నీకు. మళ్ళా కట్ చేసినాక తెలిసింది. ఆహ్. అబ్బా ఇంకేం సంగతి. ఛ్.
ఏం ఉంది చెప్పాలి నువ్వే ఏదో అడుగుతున్నావు ఇందాక.
ఏం అడుగుతున్నాను.
ఏమో.
ఏమో పెళ్ళి బట్టలోళ్ళు కూడా అంత హడావిడిగా తిరగరు అంటు.
ఆహ్ అంత అవునవును అదే వాస్తవమే ఇది చేసి హాడావిడి. ఉమ్.
ఉహు పెళ్ళికోడుకోళ్ళ అమ్మ గూడా వెళ్లిందా.
వాళ్ళంతా వెలినట్టున్నారు ఇంట్లో ఆ పెళ్లి కొడుకు వాళ్ళా అమ్మ వాళ్ళ అక్కే ఉంది.
ఆహ్. వాలామ్మోళ్ళ అక్క పెళ్ళికోడుకో వాళ్ళ చెల్లి వెళ్ళిపోయిందాక్క.
ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉంటారంట మరి ఎప్పుడు వెళ్తారో మరి షాపింగ్. ఖాళీ గా తిరగాలిసింది.
ఆహ్ ఆహ్.
హల్లు తిరిగి. ఈ ఇప్పుడుకి వస్తారో వచ్చుంటారు మీదైయిన తర్వాత చేస్తా వాళ్ళకి. నీతో అయిపోయింది అనుకో ఇంకా ఐదే ఉంటాయి. ఆహ్ షైనికి ఫోన్ చేసి ఎవరో ఫోన్ంచి మాట్లాడమంటే మూడు ఉన్నాయి అక్కడ. శైలుతో గూడా అయిపోయినయ్ నువ్వు శైని మా మమ్మీ.
నేను అందరితో ఎంత మందితో మాట్లాడిన నేను నీతో కొన్ని గుజ్జుతో ఒకటి శైనితో రెండు. రెండు మా ఫ్రెండ్ తో ఒక రెండు. మమ్మీతో ఐదు చిన్నమ్మతో ఐదు.
ఆహ్ అదే.
అంత మందిని కలిపా.
ఉమ్ ఒకలితో ఐదేనా మాట్లాడేది.
ఐదన్నా మాట్లాడాలంట. ఏమో మరి నాకు ఎక్స్ట్రా వచ్చింది అని చిన్నమ్మ తో ఆరో కాలు కూడా మాట్లాడేసా.
ఆహా.
ఏదైతే అదై ఆడ్ ఎక్స్ట్రా ఇచ్చాడుగా మరి అందుకని మాట్లాడేసా.
ఆహ్ నిమిషం వేత్తుకుంటూ మన దగ్గర లే అనాల.
అంతేగా ఇరవై రెండైనాయి ఇంకా రావట్లే రిఫ్రెష్ చేసా రెండు సార్లూ ఇప్. ఇప్పుడు ఇంకేమన్న ఉన్నాయా మనవి ఇంక రావేమోలే.
అంతేమో ఇప్పుడు ఆ రెండు కూడా అవ్వకపోతే డబ్బులు ఏయ్యాడా.
మరి కంప్లీట్ అవ్వలి గదా టాస్క్ కంప్లీట్ అవ్వాలి కదా ఆ రెండు ఇప్పుడు అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. రిమైనింగ్ కానీ ఆడ చెనింగ్ లో ఉన్నాయి అనమాట.
ఓరిని నేను ఎప్పుడుకి మాట్లాడాలో జ్యోతి అన్నీ నాకేంటోలా ఉంది ఇంతసేపు మాట్లాడుతుంటే మనం మాట్లాడే రకం కాదు కదా అసలు ఇది అయిపోతే ఇంకా ఐదు ఉంటయి
ఇంకా ఐదుంటాయా
ఆ
అరే ఉమ్
ఉమ్ నీది అవ్వంగానే ఇప్పుడు దానికి చేస్తా
ఉమ్
ఆ తెనాలమ్మాయికి చేసి ఎవరోక ఫోన్ల నుంచి మాట్లాడమని చెప్తా
ఉమ్ అంతేలే
మాట్లాడేసి ఎళ్తాను ఇంగ మూడే కాబట్టి పెద్దేమనిపియదు
ఓకే
అవు
ఉమ్ ఇంక మరి
ఏం ఉందొ అది
ఉమ్
ఇవాళ నాన్ వెజ్ పెట్టాట్లే మాకు ఒక పప్పు భోజనం తినాలి
హు నేను ఎగ్గే తిన్నగ ఏం కాదులే నేను ఎగ్ తిన్నా గాని వచ్చేటప్పుడు మీ ఇద్దరం షవర్మా తినోస్తాం అది అది అస్సలా సండే గ కదా వచ్చేటప్పుడు స్నాక్స్ లాగా శవర్మ చేసేవాళ్ళం
అవును మీకు మంచి మంచి మిల్టరీ హోటల్ అని అట్లా అట్లా రేట్స్ వస్తున్నాయి ఏం బాగోవా
ఆ
మీ దగ్గరలో మిలిటరీ హోటల్స్ అని పాత హోటల్స్ అని వస్తాయి ట్రై చేయోచ్చు కదా ఎప్పనుంచి ఉన్నవు
ఏ ఒకటి ట్రై చేసాం దొన్న బిర్యానీ అని బానే ఉంది అది మళ్ళా ఇంకోటి ఏ ఉన్నాయి చాలా ఉన్నాయి గాని ట్రై చేద్దామని సేవ్ చేత్తాను మళ్ళా మర్చిపోతాను
ఆ సరిపోయింది అలా కొత్త కొత్తగా ట్రై చేస్తేనే బాగుంటది
ఉమ్
ఎప్పుడు ఒకటె బోరు కొట్టేయదు
ఆ వున్న ఉమ్ కా
ఇంట్లో బోర్ కొట్టట్లేదు నీకు ఒక్కదానివే ఉండి
నాక ఇంట్లోనే ఒకదాన్ని నే పొద్దున్న నుంచి ఫోన్ మాట్లాడిందే మా ట్లాడింది ఏడ ఖాళీగ ఉన్నా అయ్యింది సరే సినిమా చూతా నిద్రపోదాంలె నిద్ర రా ట్లేదు ఒక్కాదాన్నే ఉన్నా కదా అ సినిమా పెట్టాను సరే అన్నం టైం అయింది కదాని అన్న తిన్నా ఇది తోముతున్న నువ్వు ఫోన్ చేసావు
సరే
నిద్రబోవడం సినిమా చూడడమొ చేతే అయిపోయింది నాలిగింటికి లేచి మళ్ళ ఆడి దగ్గరికి వెళ్ళటప్పటికి అయిపోయింది
అయిపోయింది ఏంట సండే కోసం ఎదురుచూసినంతసేపు ఉండట్లే అది
అదే కదా పిల్లాడి దగ్గరికి వెళ్లేటప్పుడు నాలుగున్నరకి వెళ్తాను ఆడిది వచ్చినప్పటికి ఐదున్నర అయిద్ది ఇంటికొత్తే అయిపోయింది సండే ఫినిష్ రేపటినుంచి ఆస్యుజువల్
ఆహా ఇంకేమి
ఉ కేం మరి
ఇప్పుడు మనకు మనీ ఎలా ఇస్తాడు నా అకౌంట్ ఇంకా లింక్ చేసుకోలేదు ఈ యాప్లో నాడు
ఆ యాప్ లోనే మెసేజ్ పెడతాడు వాట్సాప్ లో మీ అకౌంట్ డీటెల్స్ ఫిల్ చేయ్యడని మాయన్ని ఉన్నాయిలే మాకు ఆల్రెడీ పోయిన సారి పడినాయి కదా మా అకౌంట్ లో ఉన్నాయి వాట్సాప్ లో పెడతాడు మీ అకౌంట్ డీ టేల్స్ ఫిల్ చెయండి అకౌంట్ లోని
ఆ
మనం ఫిల్ చె
ఆహా సరే
అదే ఒకే
ఏందో ఈ టైం చాలా చిన్నగ వెళ్తుంటది
ఉ
ఉటప్పుడు ఏమో టైం బరిగేడుతది ఇలాంటప్పుడు మాత్రం
ఊ
చిన్నగేళ్తాది
చిన్నగ వెళ్తుంది ఆ లిఫ్ట్ పని చెత్తుందా పెళ్ళికొడుకొల్లది
చేస్తుంది అది ఎక్కువ వాడలేదులే
చర రూమ్ లేదా అప్పుడు ఆళ్ళ అమ్మాయి పెళ్ళినప్పుడు పైన రూమ్ ఉందిగా అహ
సిద్ధాంతి ఎవరో తీసేమన్నారు
మరి వీళ్ళు మిన్ను వాళ్ళకి రూము చిన్ను ఇవ్వనదటగా దాని రూము పిల్ల వాల్లక్క
ఆ తడుతో అంటే ఎప్పుడో వచ్చే వాళ్ళ కోసం రూములు కట్టి పెడతా నేను అంటున్నాడు
పైన ఉందంటగా ఇంకో రూమ్ కట్టారంటగా క ట్లేదా ఆహా అసలు లాభలేద ఆ ఒక రూమ్ ఉంది కదా రా ఆల్రెడీ చిన్ను అప్పుడు కట్ కొట్టేసారా అది
ఆక్కడ ఉండకూడదంట ఏదో మొత్తానికి కొట్టేసి ఏదో మార్చాలంట
కొట్టేేశార
కొట్టేశారు
ఉ ఉ
కొట్టేసాదని మార్చిన అంతే
ఉ
ఆగారు
ఇప్పుడు పైన ఏం ఫంక్షన్ చేసుకోవడానికి లేదా మరి
ఏమో మరి పైకూడా వెళ్ళలేదు మరి
ఇప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు ఒ సారి పైకి వెళ్ళి చూడు పరిస్థితి ఏందో రేపు హల్దీ అయ్యి ఏమన్నా చేసుకోవాలంటే పైన చేసుకోవడానికి ప్లేస్ ఉందో లేదో
చేసుకుంటారేమో పైన చేస్తారా ఏమో ఇవన్ని చేసేది అమ్మాయి వాళ్ళు గాద ఎక్కువ ఇల్లెం చెత్తారు అబ్బాయోలు
వీళ్ళు కూడా చేయ్యాలిగ హల్దీ అబ్బాయిలు కూడా చేత్తరు కదా రా హల్దీ అమ్మయిలు చేసినట్టే
ఎదో ఒకటి ఇరికిచేత్తరు పైన
ఊ
అయిపోది
ఇంక
ఉ హు ఏం ఉంది ఊ ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టారు చూసావా
చూసా రీల్స్ లో పెట్టారు గా చూసా
రీల్స్ లో పెట్టారా మాముల్గా ట్లో పెట్టారు గదా
రీల్ లో వచ్చింది నాకు అదే ఆడ్ పోస్ట్ చేసింది వచ్చింది
ఉ అదే ఉహు
అమ్మాయి ఎజుడ్ల ఉంది కదా అబ్బాయి కన్నా ఫేసు ముదురుగా ఉంది ఆ పిల్లది ఎంతో ఇద్దరికి డిఫరెన్సు
ఆరు నెల్లో ఏమంటుంది మరి వాళ్ళక్క పెలికుతు పెళ్ళి కొడుకు వాళ్ల అక్క అంటన
ఉహు ఆమె ఫేసి ఏజ్డ్గా ఉంది ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా తర్వాత మరి ఏజ్డ్ల అయిపోద్ది ఊ ఇడేమో చిన్నపిల్లోడ్ల బాగున్నాడు
ఆహ్ ఏముందిలే అంతే
మంతే
ఉ అందరూ అదే అం
ఊ
ఆడదాస్తారు
ఉమ్ ఉ అది సంగతి
ఎమో రింగ్సు రూంలో దీశాడు బాగా తీశాడు హైటు
ఉ అవే ఇంకా మరి
ఉ
ఇంకేం సంగతు అంట
ఏముంది ఇదంత అయితే పప్పు భోజనాల తినలా అక్కడ
ఏముంది ఒక పూటే గా సాయంత్రం తింటారు వారంలో ఒకసారి తింటారు ఏముందిలే గాని
ఇంతే మ మమ్మీ సాయంత్రం పెట్టిద్దా టిఫిన్ అగే ఎందుకు అంటదేమో
అవును టిఫినే గా బజార్ కేలోచ్చర్లే ఇంక నావల్ల కావట్లేదు
అదే
ఉమ్
ఉమ్ చేసేదేముందిలే ఇంకా
ఉ అంతే
ఊ
ఆ సంగతి ఎం లేదమ్మ
ఇంకొముప్పై సెకండ్లు టాస్క్ అయ్యిపోది
ఆ
హాయిగా వచ్చుంటారేమో ఈళ్ళు ఇంటికి అందుకే ఫోన్ చేశారు వీళ్ళు వొచ్చిన ఆల్ రావాలి కదా ఇందాక చేసింది చెప్పాక
హా ఇందాక జేసిందా వచ్చుంటాది రెండైందిగా
ఒరేనా ఇళ్లు నడిచి వచ్చేసుంటారు
హుమ్ సరేలే అయితే ఎల్రా
అరే అయ్ వస్తాయ్ అయితే బాయ్